బావున్నారా ఏం జేస్తున్నారు
న్నానండి ఊ ఏముంది వంటలు ఇంకా పిల్లలకి ఇష్టమైన ఫుడ్ అది వచ్చేసిపెట్టాలిగా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది ఫుడ్ చేయాలి కదా
బో ఆవ్ స్నాక్స్ చేస్తున్నారా
ఆ
ఊహు
రాగానే ఆకలి ఆ పిల్లల్ స్కూల్ నుంచి ఆ అందుకనే ఇంకా ఆ పెట్టాలి కదా అందుకనేే
యాహా ఎంతమంది పిల్లలు మీక్
నాకు ఇద్దరు బాబులండి
ఇద్దరు బాబులా
స్కూల్ నుంచి రాగానే ఆకలి ఆకలి అంటారు ఇంకా అందుకని వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా అని ఇప్పుడే జస్ట్ అటుకులు వేయిస్తున్న మిక్సర్ చేద్దాంమని
అవునా అవునా ఏం చేస్తారు అటుకులతో మీరు
మడుగులు నూనెలో ఫ్రై చేస్తాను అంటే జాలిలో అటుకులు వేసి నూనెలో పెడతా అవి పొంగుతాయి కదా పైకి నూనెలో డైరెక్ట్ ఫ్రై చేయను అట్లా పెట్టి ఫ్రై చేసి పక్కన పెట్టుకుని పల్లీలు కార్న్ఫ్లాక్స్ అన్నీ మొత్తం ను పొట్నాలు కరివేపాకు అన్నీ వేయించి ఒక దాంట్లో వేసి అప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి ఒక టిఫిన్ గద్దుతా
ఓహో ఇట్ల అన్నీ మీరు కలిపి చేస్తున్నారా
ఆల్ మిక్స్డ్ అండి
ఆహా మంచిది మంచిదండి ఆరోగ్యానికి కూడా అవన్నీ బయట కొను కోన్ కోచ్చేవి కంటే ఇట్లా చేస్తే చాలా మంచిది
అందుకని సరే అవే చేద్దాంలే చేస్తే ఒక నాలుగు రోజులు తింటారు కదా పిల్లలు అందుకని ఇంక చేస్తున్నాను అనమాట
ఉహు
ఉమ్ మీరేం చేస్తున్నారు
ఏం లేదు అలా బయటికి వచ్చాను చేపలే చల్లటి గాలికి ఉన్నం ఊకె ఇంట్లోనే ఉంటారు
అవునా పిల్లలు లేరా
ఆ లేరండి ఇంకా అ
ఎక్కడికి వెళ్ళరు పిల్లలు
ఆ అలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళారు మొన్న
ఉమ్
ఆ వారం రోజుల తర్వాత వస్తా అన్నారు మొన్న మూడు రోజులు సెలవులు వచ్చాయి శుక్రవారం శనివారం ఆది వారం అయింది కదా ఇంకో రెండు రోజులు కూడా ఉండి వస్తామన్నారు చిన్న చిన్నళ్ళ కాబట్టి పాఠశాల అంతా ఏం కాదులే అని చెప్పుకోవచ్చు అని
అవునా ఓకే
ఉమ్
పిల్లలు బాగా ఇష్టంగా ఏం తింటారండి
ఆ మా ఓళ్ళకి ఆ బాగాయి పల్లీ చేక్క ఇష్టమండి ఆ అది బాగా తింటారు చేస్తామండి మేము చేస్తాం
ఉహు
నేనే ఇంట్లో చేస్తాను అది బాకం బట్టి పల్లీ వేపేసి ఆ
దాంట్లోకాస్తా నువ్వులు కూడా కలిపితే బాగుంటుందండి కాల్షియం కూడా వస్తుంది పిల్లలకి కాల్షియం కూడా వస్తుంది ఇట్లాగే డ్రైగా ఫ్రై చేయటమే నువ్వులు మామూలు పల్లీలు కొంచెం మున్ను నువ్వులు కొంచెం కొద్దిగా సో ఒక వన్ ఫోర్ పౌడర్లా చేసి ఈ పల్లీలు నువ్వులు కలిపిన దాంట్లో ఈ పౌడర్ కలిపితే పాకంలో బాగుంటుంది
ఉం హు హమ్
మీకు చెక్కలాగా ఉండలాగా అట్లా చేసుకున్న పల్లీలు పల్లీలు గా కనబడుతుంది కొంచెం ఏంటంటే ఉండ అతుక్కున్నట్టుగా కనబడుతుంది మనకి చక్కలు
ఉం ఉం
పాకంలో నెయ్యి వేస్తారా
ఆ వేస్తానండి నెయ్యి బెల్లం వేసి పాకు కమ్ చేస్తాను
అది ఆరోగ్యం కదా పిల్లలకి కొంచెం ఇష్టం
ఆ ఉం రక్తం కూడా పెరిగిద్ది కదా మంచిది కదా
ఏయ ఆ బయట ఫుడ్ కంటే ఇది బెటర్ కదా అని ఇంకా
ఆ ఇంట్లో ఇలా చేస్తూ ఉంటేనే వాళ్ళకి మంచి ఏదో ఒకటి తింటూంటారు తినడానికి ఉండాలి ఇంకా ఆ స్కూల్ నుంచి వచ్చి మీరు అన్నట్టు అమ్మ ఆకలి అని అడుగు
మమ్మీ ఏమన ఉంటే పెట్టు మమ్మీ అన ఉంటే బెటు అమ్మాయివన ఉంటే బట్టు అమ్మాయి అన ఉంటే బట వెంట పడుతూ ఉంటారు కదా అవునవును ఇలాంటివి ఏంటంటే ఆ అదే అదే ఇలాంటివి ఏంటంటే పిల్లలకి ఇష్టపడుతూ ఉంటారని చక్రాలని బూందీ అని ఆ లడ్డుూ అని అట్లా చేసి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు వాళ్ళు ఇష్టంగా ఎం తింటే అంటే అది బెటర్ కదా అని ఇంకా
అదే అదే అదే మంచి ఇంట్లో చేసుకోవడమే కొంచెం శ్రమ అయినా ఎవరిదైనా సాయం తీసుకొని
ఆ సున్నండలు ఒకటి చేస్తా అవును ఆ అవునవును బాగా నెయ్యి పోసి పె ఇంట్లో నెయ్యి నేను నెయి ఇంట్లో చేసింది నెయ్యతోనే సున్ను ఉండలు అవి చేస్తూ ఉంటాను అన్నమాట ఇంగ ఏంటంటే పిల్లలు ఇష్టంగా ఇష్టంగా తింటూ ఉంటారు అదేలే వాళ్ళకి ఇష్టమైంది చేసి పెడితే నయం కదా అని
అవునవును
ఫుడ్డు ఎక్కువేళ్ళి లైక్ చేస్తారండి పిల్లలు
ఆ బాగా పప్పు చారండి ఇంట్లో అయితే ఆ పప్పు పప్పుచారు ఇంకా కోడి కూర బాగా ఆ మళ్ళీ ఈ రొయ్యళు కూడా బాగా తింటారు అనమాట రొయ్యలు ఇంకా చిక్కుడుకాయ ఇట్లా ఇంక అన్ని కలిపేసి గుడ్డు మాత్రం కంపల్సరీ ఉండాలి వాళ్ళకి
ఆహా
ఆ అది లేకపోతే ఇంకా అంతే నాకు ఇంట్లో ఉం ఆ గుడ్డు ఉడక పెట్ పెట్టాలి ఎప్పుడంటే ఇగా అప్పుడు వాళ్ళకి ఆమ్లెట్లు ఫ్రై చేయాలి ఇంగట్లా ఏదనా కూర నచ్చకపోయినా ఇంగా తెలుసు గా గుడ్డు ఫ్రై చేయడము ఇంగ ఆమ్లెట్ వేసియడము వాళ్ళకి
తెలిండి వాళ్ళకి ఏది ఇష్టంగా చేస్తే అదే తింటారుగా ఏది తినే నాలుగు ముద్దలు కూడా ఇష్టంగా తింటారు
అవునవును
లేకపోతే అదే అదే లేకపోతే తిన్న నేను అ అని మానేస్తూ ఉంటారు
మ్ మ్ పిండి వంటలు మెతు ఆ ఏమేమి చేస్తారు పప్ పండుగలకి మీకు
వంటలండి లడ్డూ చేస్తాను మైసూర్ పాక్ చేస్తాను గవ్వలు చేస్తాను సున్నుండలు చేస్తాను ఆ అదేంటి కాజాలు చేస్తాను అట్లా ఏవో చిన్న చిన్న ఐటెమ్స్ లేండి పెద్దగా ఏం కాదు కానీ ఏదో వచ్చినట్టు
అంటే మీరు పెళ్ళికి ముందే ఇవన్నీ నేర్చేసుకున్నారా
ఆ అవునండి అరిసెలు అరిసెలు అవుతే కుదరట్లేదు కాని ఎన్నిసార్లు ట్రై చేసినా
ఆ అది అది ప్రయత్నించాలి అందరికి రాదు అప్పుడే కాసేపు కూర్చుంటావా డెలివరీ చేసోస్తా
అందుకని ఇంకా అట్లా ఏదోటి చేస్తూ ఉంటాను అనమాట
హ్మ్ అవునా ఆ ఆ అయితే అన్ని వంటలన్నీ బానే వచ్చనమాట నాకు రావు అమ్మ వాళ్ళు ఇంట్లో పిండి కలపడం ఈ రాదనమాట వాళ్ళు చేస్తే వాళ్ళకి సాయం చేస్తూ ఉంటా మేము ఏం ఆ కార పూస చేస్తాము ఆ చెక్కలు ఉంటాయి కదా ఇంకా ఆ ఆ అవి చేస్తాము ఇంకా గులాబ్ పూలు చేస్తాము
హ్మ్ ఆ అవైతే బా ఇష్టం మా పిల్లలకి గులాబి పూలు అంటే
ఇగ అవి మేము ఎప్పుడంటే అవునా ఎందుకు మంచిగా కుదురుతుంది అరటిపండు వేయొచ్చు కోడిగుడ్డు వేయొచ్చు అట్లా చేస్తారు కదా మీ దగ్గర్లో ఎవరు లేరా అది కలిపే
లేరండి ఆ లేరండి ఉంటే పో బాగుండు మా పిల్లలకు బాగా ఇష్టం అది ఎట్లా కలపాలి పిండి
అది ఆ బియ్యపిండిలో ఆ చక్కెర మిక్సీ పట్టాలండి మెత్ మెత్తగా చేసుకొని ఉంచుకోవాలి ఆ గుడ్లు ఇంకా మన మన ఆ మన ఇష్టం స్వీట్ మో మన ఎంత తింటరో పిల్లలు దాన్ని బట్టి చక్కెర చూసుకోవాలి గుడ్లు ఇంకా ఒక రెండు మూడు సరిపోతాయిండి రెండు మూడు సరిపోతా అయితే ఇంకా వేసి కలిపి ఇలైచి కూడా దంచింది ఉంటది కదా
ఆ
ఇలాయచి కొంచెం ఎక్కువ మంచిగా ఉంటది ఇలాచి ఒక చిన్న ప్యాకెట్ వేసుకుంటే ఆ చిన్నగా ఫస్ట్ ఆ పిండిలో చక్కర వేసుకొని గుడ్లు పలగ్గొట్టేసి ఇలైచి పౌడర్ దంచి ఇ నీ కాచినీళ్ళు అంటే కొంచెం మరీ వేడిగావు చల్లయి కాకుండా కొంచెం గోరువెచ్చగా
ఆ
ఆ అట్లా కొంచెం ఇట్లా పోసి లూజ్ గా చేయాలన్నమాట
ఆహా
ఏసాక లూజ్ గా జేసి ఇంకా మీ పక్కక్ బెట్ట్కోవాలి కొద్దిసేపు అదంతా
ఓకే ఆ
ఆ అలా పక్కక్ బెట్ట్ కున్న తర్వాత ఇంగ దరత్ అంటే అదె అంటేమ్ ఇంగ కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఇష్టం ఉండదు గదా చాలా మంది ఏస్కుంటరు ఆ వేస్తరు
ఊహు
వేస్తారు గానీ కొంతమంది ఆ ఇష్టపడరు అన్మాట అది ఏస్కున్నొళ్ళు ఏస్కుంటరు ఇప్పుడు మీకి ఇష్టము అన్కోండి మీరేస్కోచ్చు ఇబ్బుడు మా వోళ్ళకి ఇష్టముండదది సో ఇంకా అలాగ మే మంట కట్ల
ఓకే ఎక్కడున్నారో సౌండొస్తుంది బాగా
ఆ ఇక్కడ గాలి వీ
అ అవునా హు హు హు ఆవ ఈ గాలి విపరీతంగా వస్తోందండి బాబోయ్ అసలు ఆ కుండా వాన పడదు పెట్టదు
ఆ వర్షాకాలం అనే గని వర్షం ఏ లేదండి
లేదండి అసలు ఆ గాలి తప్ ప్ప ఏం లేదు ఆ గాలి గుడా ఒంటికి దగుల్తుందా అంటే తగల్దు చెట్లు ఊగదం అవుతున్నాయ్ అంతగా ఆంతే
ఉంగ్ మళ్ళీ చెట్లన్ జూస్తే అసలు గా ఆగవూ మనకేమొ గింత మొక్కానికి కి జగలేదుండదు అవునండి ఇలాగే వుంది
లు ఏసీలు వాడాల్సొస్తుందండి ఈ ఎండ వర్ష్
ఆ ఆ అవునండి నిజమే
ఆ ఎంత ఎండ గాస్తుందో పొద్దునంతా గూడ
అహా వర్షాలె లేవు ఏ ఈ నెల ఆఖరి వరకి ఇంతే ఉంటదంట గదండి చెప్తున్నారు గదా
అంటున్నారు మరి ఏ ఏమోనండి టీవీ తక్కువ అండి నేన్ చూడ్డం ఒహో ఎన్ ఫోన్ చూస్తాను ల్యాక్ పోతే పన్ జేస్కుంటాను సరిపోతుందంతే రిల్యాక్సి ఫోన్ జూస్తానంతే
అదే అదే పిల్లల్ని గుడా జాగ్రత్త అండి బాగా బైటా రోజుల్ బాలేవు గదా చూస్కుంటా ఉండండి పాఠశాలకెళ్ళొస్తున్నప్పుడు
అవునవును
ఇంట్లో ఉన్నప్పుడు
పిల్లలూ జాగ్రత్తగా ఉంటమ్ ఆ సరె నండి బాయ్ ను బాయ్ అండి ఉంటనండి
ఆ సరే
బాయ్